ఆ లీగల్, హలో
హలో
చెప్పండి మల్ల ఊహ్ ఏదో ఉన్నం, బిజీగనున్నమండి. మంచి రూపాయి పట్టుకొని చెవి నోపిలేస్తుంది అండీ
ఊహు, ఐ తిక్ నిలబెట్కొని మాట్లాడచ్చు అండి. ఏంగాదు వాయిస్
ప్లే వాయిస్ ఇనబడుత లేదు నాకు అసలే. మీ సెల్లూ వాయిస్ ఎక్కవొస్తది గావచ్చు. నా సెల్లులొ, వాయిసంతెక్కువ రాదండి.
అవునా? చెవుకాడా పెట్టుకొని, చెవునొప్పి లేస్థాదికదండి. ఎక్కో సేపు చెవ్ కాడ బెట్ టె గుడ నొప్పి లేస్తకదండి.
అవునా?
ఊహ్ చాయ్! చాయ్ల ఏమన్న ఏస్కోవాలనుకుంటరా అండి? చాయ్
చాయ్ల ఏస్కొవాలనుకుంటామండి. ఆఁయ్ ఊఁహు. ఏం ఏస్కుంటరండి బిస్కెట్లా? క నయిందే మాహషి డా పక్కన అరునాంటి అని ఉండేది అండీ నిన్న పది రూపాయలు కొట్టామండి తెచ్చుకోవచ్చా అండి
అవునా
ఉం నిజము
ఇంట్లో అప్పల్ లాంటి ఏం ఎసుకోరా అండి అ ప్పలో బ్రెడ్
ఈ బ్రెడ్ ఎక్కడదండి అయిన
ఉ ఉమ్
మా కి బ్రెడ్ ఎక్కడిదండి
అవునా
లేదండి బ్రెడ్ లేదు
బ్రెడ్ మంచిదే నా అండి చాయల ఎసుకోవడం తినడం పిల్లల ఇట్లా మంచిలేనండి అది ఆ మైదా పిండితో ఏసిల్లంటర్గా
మైదే ఏదైనా మైదేని బయట చేసేదంతా మైదాని బిస్కెట్ లా కాని ఇ అయినా గాని ఉమ్ బ్రెడ్ గాని అన్ని మైదానే
అవునా క్యారెట్ తింటారా అండి ఈవినింగ్ టైమ్ గిట్ల క్యారెట్లు ఉంటే
తింట అండి నావ్
కడుక్కొని తింట్రా అండీ కడ కడిగిస్తే తింట్రా
ఉమ్
కడుకొని తింటరా కడిగిస్తె తింటార అంటున్నా
కడుక్కొని తింటర్
మీరు కడుకుంటారా మీ వైఫ్ కడిగిస్తాదా
నేనే కడుక్కుంటా మ వైఫ్ చెయ్యదు
ఏం చేదా పాపం
ఆ
అయ్యో ఏం చేయదా
ఏంటిది
ఏం చేయదా అంటున్నా
ఎం చేయదు నాకు అన్ని నేనే చేసుకుంట
మీరు చాలా మంచోళ్ళండి చాలా అంటే చాలా మంచోళ్లు
అవును
ఎట్ల బతుకుతాళ్లండి మేం అట్ల బేరం ఎక్కడైనా మీరు ఇక్కడే ఎసుకున్న
తప్పదు గా మెడకు చుట్కున్న డోలాట సచ్చేదాకా పొదంటారు చూసినవా అన్స్
మీ దగ్గర ఉన్న ఐపోయిందా చేసుకుంటున్నారా ఆన అడిగినా
ఏంటిదండి
అవునా
వాట్ వాట్ వాట్
హ్ హు
వాటు
వాటర్ తాగుదురా
వాటంటే ఏంటిదండి ఈమ చెప్పారు కదా అండి టెల్ మీ టెల్ మీ, టెల్ మీ ఆబో
నథింగ్ అండి
యు టాకింగ్ ఏదో లూస్ టాకింగ్
ఏ
నక్కో
హుమ్
కైసే హో టీ
భాష నేర్పిచ్చు అండి
అతనై పిచ్చేద ఇదెక్కడి హిందీ లాంగ్వేజ్ అండి
ఊ
నోటికొచ్చింది మాట్లాడుతున్నారు
మీది మంచి లాంగ్వేజ్ వచ్చు
కిలికిరి గిలి గిలి ఊ గిరి గిరి కిలి కిరి
అవి రెండూ గాదండిగా
ఊ ఇంకేంటిదండి నత్తింగ్ ఎవ్రీబడి వాటర్
ఆ సైడ్ కోతులుంటాయా అండి
కోతులుండక ఏం ఉంటాదండి కోతుల్లోనే మేముంటాం కోతుల్లోనే మేముంటాం అవునండి కో తుల్లోనే మేం ఉంటాం మా వైపు కోతులు కాదు కోతుల వైపే మేం ఉంటాం
మరెట్ల బా ఎట్ల మెయింటైన్ చేస్తున్నారు
ఊ ఇష్షో ఇష్షో అంటే కరుత్తాయి జూ జూ అంటే కర్తాయి చప్పుడేగ నా పని నేను చూసుకుంటే వాటిది అసలు పట్టిచ్చుకోకుంటే అవి గూడ పట్టిచ్చుకోవు ఇంకాంతనే
ఉ
వెంతనే జరో అమ్మ బ్రెడ్ తింటార అండి ఎక్కడదాండి బ్రెడ్
పక్కెట్లు ఉన్నదాన్ని
పకింట్లోకి చాయ్ బియన్నారు వాళ్ళకి
చాలగాను
కందిచ్చుకుంటు
ఉ ఖరాబ్ అది కదా ఎవరి దన్నారురగా
అయిరు మీరున్నారే వాడక దుబతానికి ఫస్ట్ రకం మీరు
ఇ ను్వు నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉంటాను కానీ అప్పుడప్పుడు
ఏమైలు చూస్తారు
ఏదైనా అప్పుడప్పుడులే అభ్యాసం ఉంటా మంచి పనులన్నీ గుర్తుపెట్టుకోవద్దండి చెడ్డ పనులన్నీ మర్చిపో బాధ బాగుంది బాగుంది ఎక్కడేషన్
చిన్న స్థాయి వాళ్లకి వర్తిస్తది
అందరికండి
అమెరికా ఆహ ఏమో మెసేజ్ ఫోనో
ఆహా
ఏమో వస్తానే ఉంటాయి పోతూనే ఉంటాయి అన్ని
ఉ ఉమ్మ్
స్టోర్ అండ్ రివర్స్
ఉమ్మ్
ఎవరండి
హుమ్మ్ ఇంటి సైడ్ వాళ్లు గిట్ల కుక్కలు అంట కలర్ బాటిల్ కాడితే రావు అంట కదండీ
ఒళ్ళు చేపిరు అవి
వాళ్ళు అనుకుంటున్నారు బైట
కానీ మీరు ట్రై చేసినర్ కదండి వచ్చినాయి కదా కుక్కలు
మ్మ్
అది ఫేక్ న్యూస్ అండి అన్ని ఫేకు లైక్ల కోసం అయి చేసిండ్రు గానీ మేము ట్రై చేసినాం అండి వచ్చినాయి
కుక్కలు మ్ ఆ అయితే పెడతారది అయితే
మ్ హు
మీరు ట్రై చేస్తురా
అదేం లేదు వాళ్ళు అనుకుంటాల్లు
మ్ మ్ టైం ఐదు అయితాంది ఐదఅయింది డి అయితే ట్యూషన్ టైం కావట్లేదుండి మీ పిల్లలకి
ఎందుకు కాదాండి
మ్ హు మరేం చేస్తారు పిల్లలు
మీర ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు
అయ్యో మేం బయటనే ఉన్నాం అండి మా చెట్టు మా చెట్టుకి అని ఆకులు రాలిపోతాన్నాయి ఎట్లా హద్దు పెట్టాలని ఆలోచిస్తున్నా
తు ఏముందండి గమ్ చేసుకో అతుకు పెట్టండి అయిపోద్ది
అందులో అదే అల అ అనుకుంటున్నా ఏ గమ్ అయితే బాగుంటదా అని ఆలోచిస్తున్నా
ఫెవికిక్
ఫెవికిక్కే బెటరా
ఏనా
హ ఆ
సవికల్
మా బాబుకి ఏమో ఆ కైట్ కావాలట కైట్ ఏమో చెట్టు మిన్చెల్లి ఊగుతుంది మా ఆయన్నే వచ్చే చేటు ఎక్కడట
చెట్టులెక్క గలరా ఓ నరుడ పుట్టలెక్క గలరా పాటపడండి తో బయపడి
మ్ అదే పని చేయాలండి మా ఆయనకి
అంతేనా నిజమ
నిజమే
మ్ హు!.
మీరేమనుకుంటున్నారు?
మ్ నా
ఆ హ్
హ్మ్ హూ!
మ్
మ్
మ్ ఏం అనుకోవట్లే.
షై ఫీలింగ్ షై ఫీలింగ్స్ ఎక్కువ్ ఉండేవాళ్లు.
అవునా? షయ్ షై ఫీలింగ్స్ షై ఫీలింగ్స్ అంటే అండి అర్ధం కాలే
సిగ్గుపడేతత్వం, సిగ్గుపడేతత్వమా అండి
ఆహా, ఇదైతే అర్థమైంది.
ఇంకేం మరి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు
అందుకేగా ఫస్ట్ మాట్లాడినప్పుడు. కొంచెం లాంగ్వేజ్ నేర్పియచ్చ్గా అని అడిగింది ఇప్పుడే నేర్ చెప్పండి మేడమ్ మాకు మాటలేరావసలు.
అకా
ఆ మీరు కూడా చూసా మీరిప్పుడు చూసారు కదా అండి మాట్లాడడం
ఇజ మ రోట్ నాలుగు మీ కొట్ంటక
ఆ నిజమండి.
హ హు ఐదు ఆరు మావయ్యా డ్యూటి ఎప్పుడు చేయను మావయ్యా.
ఏమి చేయ్యను. బ్రెడ్ తిన్నార అండి. చాయ్ లో మళ్ళా ఇంటరాండి.
తింటామండి ఇప్పుడు చాలా ఇష్టం అన్నీ ఇష్టం నైట్ టెన్ రూపీస్ పెట్టినావ్ ఆ కొనుక్కవాలి ఆ కొనుకుంటారండి కొనియాలి వాళ్ళకి. ఇవిగో ఫైవ్ రూపీస్.
సరే ఒక ఫైవ్ రూపీస్ కొనుంకుంటాచల్లే.
ఇన్నజస్తార్
అవునండి. తప్పదు కదాండి పిల్లలు అంటే అట్నే ఉంటారండి.
మా పిల్లలు ఇంకా చిచ్చర పిడుగులుకానిస్తేనే మాట వింటారు.
అహ్! అవునాండి. వెరీ గుడ్ అసలు మీరు మీ పిల్లల్ని. మ ఆవిడని సర్లేేఒప్పుకోవాలండి మీరు అయితే ఎట్లా భరిస్తున్నారో అసలు అయితే. చాలా సైలెంట్ అండి మీరు అసలు అయితే.
కేవునాగా ఒఓపు త హనుమాను నిచ్చ
ఈ ఎవరండి ఇచ్చింది నేను కూడా అడగకుండా అడుగుతుండా చెప్తారా?
ఆ మా పెళ్ళి అయినాక మా వైఫ్ అన్నీ తీసుకుంది పాపం ఒకటి ఇచ్చింది.
అ ఆ ఇట్లా కూడా జరుగుతాయా మీరు భలే జోగ్ గా మాట్లాడుతున్నారు.
ఈదివంచిన్నది
అవునా?
వు మీకుదాదా అ